హలో హలో
హలో
హలో హాయ్ అండి
హాయ్
ఎమ్ చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే డిన్నర్ చేసి పడుకున్నా
అవునా ఏంటి ఏం కర్రీ ఏంటి స్పెషల్ ఇవాళ్ళ
మాకు స్పెషల్ ఏం లేదు మేము హాస్టల్ లో ఉంటాం మాకైతే దోసకయ్య సరే మీరు
మాది కూడా సేమ్ అండి కాకపోతే మది సూరకాయ
అవునా
స్పెషల్ ఏం లేదు మసి
లేదండి
ఉహు ఏం చేస్తున్నారు ఆ అవున డి అందుకే సొరకాయి కర్రీలు ఇట్లాంటివి పెడతారు కదా
అంటే ఇంటి దగ్గర చేసుకోరా మీరు సొరకాయి కర్రీలు
చేసుకుంటాం లేండి కానీ ఇంటి దగ్గర నేన్ తినను
ఉమ్ ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇట్లా మాకు ఫెస్టివల్ ఉంది వెళ్ళాలి
అవునా
ఆ మీరు బొడ్రాయి అండి
అవునా ఎట్లే చేస్తారు దాని
ఆ ఊర్లో విగ్రహాలు నిలబెడతారు అక్కడికి వెళ్ళి పూజ చేసి ఆ అభిషేకం చేసి వాటర్ పోసి రావాలి
అవునా
మీరు చేస్తరా మీ ఊర్లో
మా ఊర్లో ఎసిర్లెండి కానీ అది ఒకటేసారి చేస్తారంటారు కదా అయ్య ఒక
ఒక ఫైవ్ ఇయర్స్ కి సిక్స్ ఇయర్స్ కి అట్లా ట్వెల్వ్ ఇయర్స్ లో ఉంటది
అవునా
ఉ
మరి మాకు చానా దాటిపోయింది కానీ ఒకటేసారి పెడతారని విన్నాం మేం
ఆహా ఏమో అండి మాకైతే ఆ మేము చిన్న ఉన్నప్పుడు వసారు కానీ ఇంకా కాలేదు
అవునా
ఇంకా ఏం ఫెస్టివల్స్ చేసుకుంటారు మీరు
మేము ఏం చేసుకుంటాంటే మరి చాన్నె ఫెస్టివల్స్ ఉంటాయండి
మ్మ్ హు
బొడ్రవుతు ఇట్లా అట్లుంటాయి చన్నే
ఉ
కాకపోతే మాది అయిపోయింది బొడ్రాయి ఉ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయాండి ఎక్కడికన్నా వెళ్లే ప్లాన్స్
ఆ లేదండి హాలిడేస్ లోనే వెళ్ళేసోచినం
అవునా ఎలా ఉంది మరి కాలేజ్ హాలిడేస్ తర్వాత
హోమ్ సిక్ ఫీలింగ్ ఉంటదిగా ఇగా అట్లనే ఉంది ఒక వన్ వీక్ వరకే అలా నే ఉంటది
అవునా
మ్మ్
అవునండి మాకు గుడ సేమ్ ఫీలింగ్ ఉందా?
మీకు హాల్ డేస్ అయిపోయినయా?
అవునండి వన్ మంత్ వన్ వీక్ ఇచ్చారు.
ఉమ్
ఇగ హోమ్ సిక్ ఫీలింగే ఉంది మాకు కూడా కాలేజ్కి వచ్చినంక.
ఉహు
కాలేజ్ లో గుడ ఏమంత రెగ్యులర్ గా క్లాసెస్ ఆపలేవ్.
అవును మాకు కూడ ఇంకా ఎక్కువ స్ట్రెంగ్త్ రాలేదు సో అవ్వట్లేదు.
ఏదో అట్ల లైట్ లైట్ గా అయితున్నయి క్లాసెస్ అంతె.
ఉహు, ఇంకా మరి తిన్నారా?
ఆ ఇప్పుడే డిన్నర్ అయిందండి.
ఉమ్
ఉమ్ మీ మమ్మీ వాళ్ళకి కాల్ చేసారా మరి?
ఆ ఫస్ట్ చేసి మాట్లాడాను ఇంతసేపే, వాళ్ళు బిజీ ఉన్నరంటే మళ్ళీ చేస్తా అన్నరు. సో రిలేటివ్స్ వచ్చారంట కట్ చేశారు.
అవునా?
ఉమ్
ఉహు మీ హాబీస్ ఏంటండి?
నా హాబీసు అంటూ ఏం లేవు. ఇప్పుడు బద్దకంగా తయారయ్యి ఏం లేవు, కని ఒకప్పుడు
ఉండేది బుక్స్ చదవడం గాని, డ్రాయింగ్ ఏయడం. పెయింటింగ్ వేయడం అట్లా.
ఉహు మంచి హ్యాబిట్స్ నాకు వాచింగ్ మూవీస్. ఇంకా రీడింగ్ స్టోరీ బుక్స్, స్టోరీ బుక్ చదవడం అంటే చానా ఇష్టం. ఇంకా డ్రాయింగ్స్ ఏయడం గుడ ఇష్ ఇష్టమే గనీ పోయ్ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది డ్రాయింగ్స్.
ఆ అట్ల
ఉమ్
బైపీసి కదా ఆల్మోస్ట్ కొంచం కొంచం మన్నా డ్రాయింగ్స్ ఇట్లా
అవునవును మీరు బైపిసి ఆ?
అవును మీరు?
నేను గుడ బైపిసి ఏ.
అవునా.
ఉమ్
మీకు ఇష్టమైన ప్లేస్ ఏంటండి?
నాకు మాల్దీవ్స్ అండి.
ఉహు
మీకు
నాకు మాల్దీవ్సే. చాన ఫేవరెట్ ప్లేస్, న్యూ ప్యారిస్ గుడ నాకు చానా ఇష్టం.
అవునానండీ నాకు కూడా
మ్ డెస్టినేషన్స్ అవి అన్నమాట. మనం రీచ్ అయ్యే డెస్టినేషన్స్ ఎప్పటికైనా అక్కడికి వెళ్ళాలని
ఆ
ఒక కోరిక
ఇంకా మరి
ఆ ఏంటండి
ఇంకా చెప్పండి
చెప్పాలి మీరే
కుకింగ్ వచ్చా అండి
ఆ లేదండి ఏదో అట్ల లైట్ లైట్ గా ఎగ్ కర్రీ వచ్చు అంతే
అవునా
మీకు
నాకు వచ్చండి అన్నీ
అవునా సో గ్రేట్ అండి
మ్ ఇంకో కాల్ వచ్చిందా మాట్లాడు పో
ఆ ఉందడి.
మ్ హు
మీకు జరుగుతున్నాయా క్లాసెస్ కాలేజీ ఉందా
ఆ కాలేజ్ నడుస్తుందండి రెగ్యులర్ గానే వెళ్తున్నాం
అవునా మ్ హూ ఇంకా చెప్పండి
ఆ ఏం లేదు ఫెస్టివల్ క వెళ్ళాలి రేపు షాపింగ్ చేసి.
అవున మీకు ఏ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ ఇష్టం అండి
నాకు ఇట్లా కుర్తా సెట్స్ ఇంకా షరారా
వావ్ నైస్
ఇంకా వెస్ట్రన్ కు వస్తే జీన్స్ అట్లా బ్యాగే జీన్స్ అట్లా
వెస్టర్న్ ఇష్టమా ట్రెడిషనల్ ఇష్టమా?
నాకు వెస్ట్రనే ఇష్టం ఆల్మోస్ట్ అయితే
అవునా
మ్
మ్ హు అయితే పార్టీ మంచ్ అన్నమాట
మ్
అయితే మీరు ఫార్టీ సైడ్ మనిషి అన్నమాట
పార్టీ సైడ్
అంటే కొంచెం క్రిస్పీ సైడ్ కాకుండా పానీ పూరీ ఉంది.
ఆ మీకండి
నాకు ట్రెడిషనల్గా ఇష్టం ఎక్కువ
ఉమ్
ట్రెడిషనల్ అంటే మరి శారీస్ లంగఓనీస్ ఊకే కాదులేండి బట్ కంఫర్ట్ అయితే టాప్స్
ఊహు
కుర్తా సెట్స్ టాప్స్
స్ అవున మ్ త మరి హాలిడేస్ అయిపోనయ
హాలిడేస్ అయిపోయినయ్ వచ్చినాం కాలేజ్ కి వెళ్తున్నామండి
హు హు మళ్ళీ ఎప్పుడు హలీడేస్
మళ్ళీ హాలిడేస్ ఇప్పట్లో లేవు మళ్ళీ ఇగ ఏమన్నా ఫెస్టివల్స్ రాకిీ లాంటివి దసర లాంటివి వస్తనే దీపవళి
ఎగజామ్స్ అయిపోయినాక ఉండయా
ఎగ్జామ్ అయిపోయినంక వాళ్ళు ఇవ్వర్లేండి ఎట్లాగు డైరెక్ట్ సెమ్ స్టార్ట్ చేస్తరు వాళ్ళు మేం హాలిడేస్ తీసుకుంటామేమో మేబీ ఇంకా మీరు చెప్పండి
లేదండి ఇప్పుడు వన్ మంత్ ఇచ్చారు కదా అప్పుడు ఉండవు ఇంకా తీసుకుంటాం మేమే తీసుకుంటాం
అవున ఉహు మీకు డ్యాన్స్ వచ్చా అండి
ఆ వచ్చండి పర్ఫెక్ట్ భరత నాట్యం నేను క్లాసికల్ డ్యాన్సర్
అవునా ఎక్కనైనా పార్టిసిపేట్ చేశారా
ఆ అక్కడ అంటే ఇప్పటి వరకు ఎక్కువ జేయలేదు గాని హైదరాబాద్ లో శిల్పారామం ఉంటది కదా అక్కడ ఈవెంట్స్ చేసి నప్పుడు పిలుస్తారన్నమాట చేస్తాను అక్కడ ఆ నేనే అవార్డ్స్ ఏమి రాలేదు గాని నీ ఆ జస్ట్ మెడల్స్ వచ్చినాయి అంతే
ఓ గోల్డ్ దా గోల్డ సిల్వర
సిల్వర్ అండి
ఓ నైస్ అండి కంగ్రాచులేషన్స్ సచ్ ఏ గ్రేట్ టాలెంట్
థ్యాంక్ యూ అండి
మ్ మరి మీకు రీల్స్ లాంటివి ఏమి రీల్స్ లేవా డాన్స్ అంతాగానం వచ్చంటున్నారు గదా
లేదండి నేను సోషల్ మీడియాకి కొంచెం దూరంగా ఉంటా
అవునా ఎంత దూరం అండి మరి వాట్సాప్
లేదండి ఏంటి వాట్సాప్ అంటే ఇప్పుడు అది లేకుండా మనకి నడవదు కాబట్టి వాట్సాప్ ఒకటి ఉంటది స్నాప్ ఇన్స్టా అవన్నీ టైమ్ వేస్ట్ అసలు
అవునా అవునులేండీ చానా గ్రేట్ మీరు ఈ రోజలల్లో ఇట్లాంటి వాళ్ళే లేరు. నా ఫ్రెండ్స్ అయితే అసలు, ప్చ్ రీల్స్ చూస్తే మనుషులనే పట్టించుకోరు అంత్ త బిజీ ఉంటరు బట్, మీరు చానా డిఫరెంట్ ఉన్నరు.
ఉమ్ అందరు ఒకేలా ఉండరు కదా.
అవునండి, సరే అండి మరి బాయ్.
ఆ ఓకే బాయ్.